గా
నమస్కారం అండి
నమస్కారమండి బాగున్నారా ఆ మంచిగున్నమండి
ఏం చేస్థలండి తిన్నారా
తిన్నామండి మీర్ తిన్ చపల ఫ్రై అండి మీరు తిన్నారా అండి
ఆ మీంగూడ తిన్నామండి
అవునా ఏం చేస్తున్నారండి ఇంకా మరి
ఉంన్నదండి ఏం లేదండి ఖాళీగనే ఉన్నాం ఇప్పుడు ఇప్పుడండి ఇప్పుడే టై ఇప్పడివరకైతే
అవునా
ఆ అవునండి
ఇంకేంటండి విశేషాలు
ఓ చెప్పాలండి మరి చెప్పాలే మీరే
బా మీరేమైనా సబ్జెక్ట్ నికు నచ్చింది చెప్పొచ్చు కదండి మాకు
మీ సబ్జెక్టల మీనా ఎక్కువ శ్రధ పెట్టామండి
ఆహా నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటిది చిన్నప్పటి నుంచి అయినా
నాకు నచ్చిన సబ్జెక్ట్ఎ లేదండి
ఎందుకండి సరే ఓన్లీ అందులోనే మనకున్న దాంట్లోనే కాదు బయట విష్
ఆ బయట విషాలంటే నాకు ఎక్కువ పొలం పని అంటే ఇష్టమండి
అదొక్కటే ఇష్టమఅండి ఇంకా
పొలం పని ఇష్టం ఎక్కువ నాకు తినడం దాంట్లే బిర్యానీ అంటే ఇష్టం
బిర్యాని అంటే ఇష్టమా అండి మీ
ఆ అవును అవునండి అయితే పొలం పని అంటే చానా మంచిగా చానా ఇంకిష్టం అండి అది ఎప్పడికైనా పొలం పనే చేసుకుంటమండి కుంటామండి మేము ఆ
అంత ఇష్టం ఉన్నప్పుడు మరి ఎందుకండి మళ్ళీ పోయి వరంగల్ లో ఉన్నారు మీ ఊళ్లో ఉండి మీర్ పొ పొలం పని చేసుకోవచ్చు కదండి
అంటే పొలం పని ఇప్పుడు ఏం లేదు కాబట్టి వరంగల్ ఇక్కడికి వచ్చేసామండి వేరే ప్లేస్కి వచ్చేసాం ఆ అవునండి మీరేం చేస్తారండి మీరు మీరేంచేస్తారండి
మేమా అండి మేం చేలక పని చేస్తామండీ
అవునా
అవునండి
తిన్నారాఅండి మరి
తిన్నమండి తిన్నం తిన్నం
ఆహా అందరు మంచిగున్నారా మరి
అందరు మంచిగానే ఉన్నారు మీరు మీరు మంచిగా ఉన్నార అందరు
ఆ మేము కూడా మంచిగనే ఉన్నాం
ఏం చేస్తున్నారండి మరి ఇంకా ఏం చేస్తారండి మీ వాళ్ళందరూ
మా వాళ్ళు అండి ఏంజేయలేదండి ఇంట్లోనే ఉంటరు మా వాళ్ళు అందరు
అవునండి మీ మీ భార్య ఏం చేస్తదండి
నాకు ఇంకా పెళ్లి కాలేదండి
అయ్యో అవునండి క్షమించండి
ఇంక పెళ్లి కానీ వాళ్ళని అట్లా అడగడం తప్పు కదా అండి
అంటే నాకు తెలియదండి అందుకే
అంటే తెలియనప్పుడు అడగద్దు కదా అండి అందుకని
అదే మీకు పెళ్ళి అయింద అని అడిగితే బాగుండుగాని అదే ఇక అడిగేసా
అంటే మీకు మీకయిందాండి పెళ్ల అయిందాండి మీకు అయిందా అండి ఓకే కంగ్రాచ్యులేషన్స్ అండి
థ్యాంక్ యూ సో మచ్ అండి
ఆ ఇంకేం చేస్తారు అండి పెళ్లయింది మరి ఏమన్నా బాబు పాప గిట్లా ఉన్నారా అండి
పది మంది అండి
అబ్బో మంచి పని చేసారు కదండి
అంతే అంటారా అండి
అవును కదా అండి మరి అయినా ఇప్పుడు మీరేమైన్నా మీకు ఏమన్నా మీకు ఏమన్నా నాలెడ్జ్ ఉంటే చెప్పండి అంటే మీకు ఏమన్నా తెలివి ఉంటే కొంచెం చెప్పరా అండి మాకు తెలివి లేక మేం ఇట్లా ఏదేదో వాగుతున్నామండి ఏదేదో వాగుతామండి అందుకనే కొంచెం తెలివి ఉండే వాళ్ళందరూ మంచి మాటలతో మంచి మ మంచి చెప్తారని నేను అనుకుంటానండి మీకు తెలివి ఉందా అండి
లేదు
అంటే తెలివి లేకుంటేనే పది మందిని ఎట్లా అంటే హౌ ఎట్లా అంటా
పది మంది అంటే అంటే మాకు ఇష్టమండి పెద్ద ఫ్యామిలీ అంటే అంటాం కదా పెద్ద కుటుంబం ఆ పెద్ద కుటుంబం ఇష్టమండి మా తాత వాళ్ళకు ఉన్నాయండి పెద్ద కుటుంబం మళ్ళీ మా ఇంట్లో అంటే మా ఇంట్లో కూడా పెద్ద కుటుంబమే గాని అంత లేదు ఇక చిన్నప్పుడు అందరు పెళ్ళిళ్లు అయిపోయినాయి అందుకు ఇప్పుడు
మీరు మీరు పెద్ద కుటుంబాన్ని సాధించాలండి
అవునండి
ఆ అయితే మొన్న ఏమైందంటే రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం ఏమైందంటే మా తమ్ముడు అనేటోడు ఉంటాడండి మాకన్నా చిన్నవాడు
అవునా ఆ చెప్పండి
అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఇట్లు ఉంటాడు వానికి రీసెంట్గ నాకంటే చిన్నగాని వానికి చూసి ఒక అమ్మాయిని చూసి
అవునండి బాబు ఇవ ఇవడిండి మరి
ఏమి కదండి నాకంటే చిన్నవాడు ఇంకంటే నాకంటే ఐదారు సంవత్సరాలు చిన్న వానికి పెళ్ళి చే ముందుకే పెళ్లి చేసిండు అండి అసలు ఎట్లనో ఏమో అండి అసలు పాపం వన్ని చూస్తేనే నాకు మా చాలా బాధాకరంగా వుందండి
మీరు చెప్ప అంటే అమెకు కూడ ఏం తెలవదు కదండి పాపం పిల్ల
ఆ ఏం తెలియదు కదండి అంటే ఆ పిల్ల వాళ్ళ నాన్న కొంచెం మంచిగా లేక ఇట్ల పెళ్లి చేసిర్రు అంట అండి
అవునా ఏం కాదులేండి అంటే కొన్ని రోజులు ఇగ పెద్దవాళ్ళతో అండ నేర్పిస్ వస్తా ఉంటారు కదాండి ఇంగో ఏదైనా అందులో దూకి నాకనే ఏదైనా తెలుస్తదండి అంటారు కదా దిగి నాకనే ఏదైనా తెలుస్తది అని
హ అవునండీ
తెలుస్తదండి వాళ్ళకి ఏం కాదు
అదే కొంచెం మంచిగా అనిపియలేదు అండి అసలు ఆ చిన్న వయసులో వానికి పెళ్ళి ఎందుకు అని ఇగ నేను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టిన అండి అసలు
మరి ఏమ్మనారు అండి తిడితే
ఏమన్లే
మరి బాల్య వివాహం అయితే కాదు కదండీ
ఏ కాదు కద
మరి ఇంకేందండి మీరు కూడ చేసుకోండి మరి ఇంకేం
నేను కూడ చేసుకోవాల అంటే నేను కూడ చేసుకోవాలంటే మంచి అమ్మాయి దొరుకుతలే అని ఆగుతున్నామండి లేకుండా దొరకలే చేసుకునే వాళ్ళం
అవునా
ఆ అవునండి
ఏమో అనుకుంటా అండి ఇంకా రెండు మూడు సంవత్సరాలకే సరి పెడుతున్నారు మీ అమ్మగారు మీకు
మా అమ్మగారు పెట్టారు మీకెట్లా తెలుసండి
అంటే నేను అంచన ఎస్తండి అంజనా అంజనా అంచన
అంటే ఇప్పుడే అంతేన కేజీ ఏం లేద అండి అంటే ఏ జూన్ ఏ జూన్ ఏజ్ ఉన్నా గానీ నేను చేసుకోవాలని లేదండి నాకు ఇప్పుడు పెళ్లి
ఎందుకండి వ్యవసాయం పనులు మంచిగ మీ నువ్వు దునుత ఉంటే మీ అమ్మాయి నాటేస్తది కదండి
ఆ మా అమ్మాయిని నాట ఏపించమండి మేము మా అమ్మాయి గారిని ఇంట్లోనే ఉంచుతము అండి ఇంట్లోనే ఉంచి ఆమెకు అన్నం పెట్టుకుంటునే అయితే చదువుకుంటాం అండి
అంటే కూర పెట్టరాండి
అంటే అన్నం పెట్టినప్పుడు కూరబెట్టరా అండి మరి భలేగా మాట్లాడుతున్నారండి మీరు
అంటే మీరు అన్నం పెడతాం అని చెప్పారు కద అందుకే అడుగుతున్నా
ఆహా మీరు మీరు తిన్నారండి మీరు కూడ తింటారు కదండి అన్నంతోనే కూర తింటరు కదా మీరు కూడ
మేము అన్నం కొంచెం కూరె వేసుకొని తింటామండి మేము తింటాం
అయితే మేము చాలా తింటంగా వచ్చు అనుకున్నాను
అవునా మీ మీ మరి మీ ఆమెని మీరు పొలంకాడికి టిఫిన్ అయినా పట్టుక రమ్మంటరా వద్దంటారా అండి మరి
ఏ పట్టు మా గావిడ గట్లు ఉండదండి పట్టుక రామ్మంటె గ పట్టుకొచ్చ చేయడం అట్ల ఏముండగానే ఎక్కువ కష్టపెట్టామండి మా ఆవిడ గారిని ఆ ఇంకా పొలంకాడికి అన్నం ఇట్ల పట్కారమ్మ అంటే పట్టుకొచ్చి ఇచ్చి కావాలనుకుంటే మేము బురదబట్టలతో ఉంటే తినిపి అంటే కూడ తనిపిస్
ఆ తిన్పిస్తది అని మీకెట్ట తెల్స్ తిన్పిస్తదండి ఇంక పెళ్లె కాలేదు
పపించే అంతా మేమ్ దగ్గర తెచ్చుకుంటామండి అట్లా ఆ ఎందుకంటే నేను చె అంటే మీ పనేేటళ్ని మా మా చుట్టపుల్లనే కాబట్టి మేము చెప్పిన మాట వింటరు కదా అండి
అవునా మీరు చుట్బలనే చేసుకుంటారా అండి మీరు
ఆ అవునండి మె చుట్టప్పుల్లనె చేసుకుంటాం మేము
ఉహు కాదండి ఎందుకు మీకు పని చేపియద్దు అట్లా పడింది మనసు అట్ల మెదట్లో
అంటే వాళ్ళని ఇప్పుడే కష్టపెట్టొద్దు కదా అండి ఇ కష్టపెడితే ఎప్పుడు ఇక ఊడబిక్కోని పోలార్ కదండి
అవునా అందు
ఆ అందుకే కాండి అంతే కొన్ని రోజులైనాంక కొన్ని రోజులయినాక తీసుకోపోతాన్ కదా అని ఇప్పుడే పెళ్ళయినా కొత్తని తీసుకపోతే మళ్ళ బాగుండదు కదా అని మంచిగా ఉండదు కదా అని తీసుకు కుపోమండి ఇప్పుడె
అవునా చాలా తెలివి కాళ్ళలండి మీరు
అంతే కదండి మరి తెలివి ఉంటేనే కదండీ ఈ రోజులలా బతికే
ఓ రామా శంకర మాకు కొంచెం తెలివి బదిలిస్తారా అన్నీ
తెలివిలో ఎట్ల బదలిరా న
ఇంట్రెస్ట్ కి మండి ఇంట్రెస్ట్ క ఇస్తతే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా అండి
మేము అట్ల ఇంట్రెస్ట్ కి ఈ మండి పైసలు ఏమన్నాయింటే ఇంట్రెస్ట్ కి ఇస్తానికి
తెలివి డబుల్ వస్తదండి మీకు మళ్ళా
ఏ వద్దండి ఇట్లా అలాంటి ఏమ వద్దు కాని ఏదైనా ఒకటి మొన్న ఒకటి మీరు సీన్ మూవీ చూస్తారండి సినిమాలకి అ హైదరాబాద్ మొత్తం మొన్న రీసెంట్ గా ముప్పై ఒకటో తారీఖు ఐపిఎల్ ఇల్లా ఆర్సిబి విన్న అైంది తెలుసా అండి మీకు
తెలుస అండి అసలు జీటి ఆ ఆ రోజు ఆరు ఆరు వి నైన్ అయిపోతుండే ఆర్ఆర్ ఆసిబి తోటి మంచి ఆటిట్ చేసు
ఏ ఏం కదండి అట్లా విరాట్ కోహ్లీ అనేటోడు చాలా మంచి
అయితేందండి వీళ్ళు మంచిగ ఆడర అయితే
నా ఫేవరెట్ టీమ్ అండి అందుకని అట్లా
ఏ ఆసిబియా అండి ఎందుకండి విరాట్ కోహ్లీయవాట
ఆ అ విరాట్ కోహ్లీ విషల్ ఇలంధర్ నా ఫేవరెట్ అండి అందుకనే వాళ్ళ అంటే ఇష్టం అం
జీటి తోటి ఫస్ట్ ఏ ఓడు అంటే ఆర్ సిబి జీటు ఫస్ట్ పెట్టిరు కదా ప్లే ఆఫ్ లోన్నా క్వాలిఫయర్ లోన్నా అందులో ఉంటది కదా
ఆ ప్లే ఆఫ్ లో పెట్
అప్పుడు పెట్టిన అప్పుడే పోయి ఇప్పుడు ఆర్ఆర్ విన్ అయితే మళ్ళీ ఆర్ఆర్ విన్ అయితే మంచిగ ఉండు ఆర్ ఆర్ తోటి ఆర్సిబి అయితే కొ కొంచెం మజా ఉండు అది ఫైనల్ మ్యాచ్ అనేది
అవును గాని ఇంగా తీయండి మేము అనుకున్నది అయితే మరి సాధించుండు విరాట్ కోహ్లీ అంతే
అబ్బా ఎన్ని కొట్టేండు మీ విరాట్ కోహ్లీ ఫైనల్లో నేను చూడలేదు ఇగా
అంటే మీరు చూసిల్లో చూడలేదులే కాని లాస్ట్ కయితే విన్ అయింది అయితే మేమే కదండి
అన్ని చూడలేదన్నారు ఆ రోజు మేము బ్రమ్లలో పడక పోతుండేగా
సరే సరే అండి మరి నేను ఉంటానయ్యా సరే అండి కొంచెం పరున మళ్ళీ ఇస్తా సరే అండి అందరని అడిగినానని చెప్ ప
సరే అండి